హలో ఏం చేస్తాను ఏం చేయలేవు. నాకు ఒక డౌట్ ఉంది చెప్తావా చెప్తాను ఆగు. రెండు నిమిషాలు ఇప్పుడేం డౌట్స్ అయినా రేపు కదా ఎగ్జామ్ నేను బుక్ ఓపెన్ చేసిన వెంటనే నిద్ర పట్టిపోయింది ఇది సూపర్ పవరా అది ఏం పవర్ కాదు కర్స్యూ కర్స్ అంతే కానీ చూడు రామ లేదు నిద్రా రాదు ఎగ్జామ్ టై లో మా మాత్రమేఇట్టా కూర్చోగానే నిద్ర వచ్చేసింది ఊ నాకు వేరే పవర్ ఉంది బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఫోన్ గుర్తుకు వస్తుంది నాకు. సేమ్ సడన్లీ ఇంపార్టెంట్ అయిపోతుంది మరి చదువుకోవాలి కదా
అవును కానీ బ్రెయిన్ అంటుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ రీలు చూద్దాం ఏమవుతుందిలే
ఎగ్జామ్స్ టైమ్ లో మనకి సూపర్ స్పీడ్ ఉంటుంది కదా ఎలా లాస్ట్ వన్ అవర్ లో ఫైవ్ చాప్టర్స్ కవర్ చేస్తామని ఫీల్ అవుతాం కదా మనం
ఎస్ అవును నేను టాపర్ అయిపోతానే కాన్ఫిడెన్స్ ఎక్కడ నుండి వస్తుందో తెలియదు అస
హ్మ్ అను నేను అన్నీ మర్చిపోతాను
నాకు కూడా బట్ ఒక సూపర్ పవర్ ఉంది
నిజంగానా హ్మ నక్ ఇంకొక పవర్ కూడా ఉంది క్వశ్చన్ పేపర్ లో ఈ ఈజీ క్వశ్చన్స్ అన్ని వదిలేసి టఫ్ క్వశ్చన్స్ ని అన్ని అటెంప్ట్ చేయడం హ్మ్మ్ జీనియస్ ఇన్విజలేటర్ వాక్ చేస్తుంటే నాకు టెన్షన్ ఎక్కువ యాక్టివేట్ అవుతుంటుంది
సేమ్ పెన్ను కూడా షేక్ అవుతుంది
హ్మ్ అయినా ఎగ్జామ్ రాసోచినక అనిపిస్తుంది ఇది మన సిలబస్ లో ఉందా లేదా అని
నేను కూడా అదే డౌట్ మే బి ఇన్విజబుల్ చాప్టర్
మన సూపర్ పవర్ యాక్టివేట్ చేసుకోవాలి మనం ఏంటది క్రియేటివ్ రైటింగ్ హ్మ్ ఇన్విజిలేటర్ చూస్తు అంటే యాక్టింగ్ పవర్ డీప్ థింకింగ్ ఫేస్ ఎక్సైట్మెంట్ లో ఏం రాయాలి అని మైండ్ లో ఆలోచిస్తుట లాస్ట్ ఫైవ్ మినిట్స్ లో రైటింగ్ స్పీడ్ గా రాయాలి హ్యాండ్రైటింగ్ అలానే రాయాలి హ్మ్ మళ్ళీ అనిపిస్తది ఒకసారి చూసుకుంటే రాంగ్ ఆన్సర్సు రాశానని ఏంటి క్లారిటీ టి మనం అందరం రాసింది బెస్ట్ ఫీలింగ్ హ్మ్ నెక్స్ట్ ఎక్స్ మరి నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ కి ముందు మళ్ళీ యాక్టివేట్ అవుతుంది
ఎగ్జామ్ కన్క్లూజన్ ఏంటంటే
ఎగ్జామ్స్ టైమ్ లో మనం అవేంజర్స్ కంటే ఎక్కువ పవర్స్ కలిగి ఉంటాం అనుకుంటా హ్మ ఎగ్జాక్ట్లీ హ్మ్ ఇంకేంటి మరి బుక్ ఓపెన్ చేస్తే సడన్ గా రూమ్ క్లీన్ చేయాలనిపిస్తుంది లేక టేబ వులు అరేంజ్ చేయడం ప్రొడక్టివ్ ఫీలింగ్ అని అనిపిస్తాయి అవును నార్మల్ గా త్రీ టైమ్స్ మీల్స్ ఎగ్జామ్స్ టైమ్ లో మాత్రం స్నాక్స్ టెన్ టైమ్స్ చదువుతున్నప్పుడల్లా ఫ్రిడ్జే ఇంపార్టెంట్ చదువు కంటే మరి టైం గురించి అది కూడా అంతే ఇంకా చాలా టైం ఉంది అనిపిస్తుంది కానీ టూ అవర్స్ అనే టెన్ మినిట్స్ లో అయిపోతుంది మరి గ్రూప్ స్టడీ చేద్దామా కానీ మళ్ళా ఎండ్ చేసే స్టార్టింగ్ తోనే
అవునా సిలబస్ కంటే స్టోరీసె ఎక్కువ ఉంటాయి కదా
హ్మ్ ఈజియే ఎగ్జామ్స్ కి ముందు మళ్ళా పేపర్ చూసినాక ఇదేవరు సెట్ చేసినార్ అనిపిస్తది
హ్మ్ హు ఆన్సర్ తెలియపోతే ఆప్షన్స్ లో లక్కీ గేస్ చేయడం అంతే సియ ఆప్షన్ కరక్ట్ ఉంటది
తీరి
గార్డ్ కనెక్షన్ పవర్
ఎగ్జామ్ ముందు సడన్ భక్తి ఎక్కువ అయిపోతుంది సడన్ గా పాస్ చేస్తే నేను సీరియస్గా చదివేస్తా అని డిల్స్ మాట్లాడుకుంటంటాం
ఎవరితో దేవుడుతోనా
మరి ఫ్రెండ్స్ ని అడగవా మని హ్మ్ వాళ్ళని చూస్తే అలా అనిపిస్తది డబ్బుల్ కదా హ్మ్ ఇంకా కొంచెం చదివింటే బాగుండేది నెక్స్ట్ స్ట్ ఎగ్జామ్ కి సేమ్ మిస్టేక్ రిపీట్
మామూలులే ఇంకా నువ్వేం చదువుతావు గాని చదువుతాను నైట్
టూ ఏఎం వరకు చదివి మళ్ళీ మార్నింగ్ లేచాక ఫుల్ బ్లాంకు
పేరెంట్స్ ముందు సీరియస్ గా బుక్ చేస్తావు అంత తెలియకుండా వాళ్ళు చదవవు వాళ్ళు వెళ్ళిపోయారు
హ్మ్
సిలబస్ కూడా ఎవరెస్ట్ లా కనిపిస్తది అంత సిలబస్ ఉందా
హ్మ్ ఎంత చదివినా కూడా ఇంకా వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి
అ నీకు ఎంత చదువు అయిపోయింది ఎంత చదివావు
బుక్ ఓపెన్ చేశాను అది చాలు కదా ఇంకా ఆ చాలే ఇంక వదిలిపెట్ నీకు ఒక హింట్ టిప్స్ చెప్పాలా నువ్వు ఎప్పుడు తెల్లవ తెల్ల ఫ్రిడ్జ్ లో పెట్టు ఏమి
అవునా
ఇంకా ఏంనేం టిప్స్ అవి ఏమేం టిప్స్ అవి ఇప్పుడు నీకు చెప్పాలా నీకేమైనా తెలుస్తే చెప్పు ఒకరికి చెప్పు అల్లాని ఎందుకంటే అది కిడ్నీ లివర్ ఆ ఇది నాకు కూడా ఒకటి తెలుసు కట్ చే స్నా ఫ్రూట్స్ ని వెజిటెబల్స్ ని ఏమి క్లోజ్ చేయ్కోకుండా అలానే పెడితే వైరస్ తయారవుతుందంట దాన్ల మీ అవును హ్మ్
చాలా సార్లు వాడిన నూనె ని గూడా మళ్ళీ వేడి చేయకుండా వేడి చే చేయగూడదు ఎందుకంటే మీ వాడీలో క్యాన్సన్‌ సెల్స్ ని పెంచుతుంది
హ్మ్ ఇంకోటి ప్లాస్టిక్కు గిన్నెల్లో కూడా వేడి వంటకాలు ఏం పెట్టకూడదంట పెట్టినా కూడా మరి ఫ్రిడ్జ్ లో పెట్టకు
స
అది ప్లాస్టిక్ మొత్తం దాంట్లేకి వెళ్ళిపోయి వెంట బాడీలోకి వెళ్తాయి మనం తిన్నప్పుడు హ్మ్ చెప్పాలి రీసెంట్గా ఏం మూవీస్ చూస్నావ్ నేన్‌ చూసా రీసెంట్గా మ్మ్ ముస్తద్ భగత్ సి ముస్తద్ భగత్ సి పవన్ కళ్యాణ్ అండ్‌ శ్రీ లీలా హ్మ్ బావుంది నువ్వు చూడు ఓకే అద్ తెలీదు కానీ ఎలెక్ట్రిక్ హీటర్తో వేడి నీళ్లను స్నానం చేయకూడదంట హ్మ్ స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయ్ హ్మ్ తాజాగా ఉంటాయ్ లేకుంటే స్టోర్ చేయడానికి ముందు కడగాలి హ్మ్ కడిగినాకనే వాడాలి లేదంటే అట్లా వాడకూడదు కడగకో ఎందుకంటే అవి ఎన్టివీ అవి మందులు అవి ఇనా హీటర్‌ వాట్‌ టర్ హీటర్ తో వేడి చేసిన తర్వాత మనం కాళ్ళ మీద అలా పోసుకోవడం వల్ల తలనొప్పి అలాంటివి వస్తాయంట అందుకే హీటర్ ఎక్కువ వాడొద్దు హా
ఇంకేంటి మరి బంగాళదుంపలు ఉల్లిపాయలు కూడా కలిపి ఉంచకూడదంట ఎందుకంటే జ జల్దీ పాడైపోతాయని
ఇంకేమ్ లేదు పప్పుూ ఒకటి వచ్చు లేదు లేదు కానీ తెలుసు ఎలా చేయాలని
ఏళ్ల చాయలో తెలిస్తే ఏమైతుంది చే ఒకసారి చేస్తేనే కద
ఎలా చేయలో తెల్సు కదా అని ఇంక చేయలేదు ఇంక హ్మ్ హా వాటరు వాటర్ లేక్ అది కంది బ్యాళు ఇంకా చింతపండు పసుపు టమో ట మిరపకాయలు వేసి ఉడకబెట్టి దాన్ని టిసి ఇంకా తిరువాతి పెట్టాల ఎనిపి అంతేనా ఉహు సరేలే మరి చది హు చదువుకోవాలి ఎగ్జామ్స్ ఉన్నాయి సరే బాయ్ హు